ఆ హాయ్ అండి
హాయ్ అండి చెప్పండి మీకు ఏ ఏ ఫుడ్ అంటే బాగా ఇష్టం మీరు ఏది ఇష్టంగా ప్రిపేర్ చేస్తరు? ఏది అన్ ఎక్కువ సార్లు చేసింది ఏంటి స్వీటా? మీకు స్వీట్ ఇష్టమా? హాట్ ఇష్టమా ఆ వంటలలో మీరు? కిచిడీ ఎలా ప్రిపేర్ చేస్తారు? బిర్యానీ ఎలా చేస్తారు? చికెన్ కర్రీ ఎలా చేస్తారు? ఫిష్ వచ్చా?
నాకు ఏది ఆ చికెన్ వస్తాదండి అండ్ నాక్ కు ఫ్ కుకింగ్ అంటే అంత ఇష్టం ఉండదు అండ్ ప్లస్ నాకు ఇక ఒకవేళ ఎవరైనా ఒండి పెడితే తినాలనిపిస్ స్తది అండ్ ప్లస్ ఇంకా చెయ్యాలి కదా డెఫినెట్ గా పిల్లల కోసమైనా హస్బ్ హస్బెండ్ కోసమైనా చేయ్యాలి కదా చేయాలి కంపల్సరీ చేస్తా ఒకవేళ ఇన్ కేస్ నేను అమ్ అమ్మ వాళ్ళ ఇంటికైనా మా అక్క దగ్గరికి ఎక్కడికైనా వేయ్నుంటే బిందాస్గా ఉంటా అస్సలు ఒక్కటి కూడా ముట్టను వంట పనులు వాళ్ళే చేస్సుంటారు అదొకటి నాకు రిలీఫ్ ఉంటది ఈడ డెఫ్ న్నట్టుగా చేయాలి కాబట్టి చేస్తా అయితే మా పిల్లలకి ఇష్టమైనది వచ్చేసి బిర్యానీ
ఓకే
బిర్యానీ ఇష్టం కానీ ఈ హోమ్మేడ్ అంటే ఇష్టం ఉండదు బయటిది అంటే ఇష్టపడతారు ఒకటి ఉంది అండ్ ప్లస్ ఇష్టంగా తినేది అంటే పాలక్ పన్నీర్ పన్నీర్ అంటే చాలా ఇష్టపడతాం అండ్ రోటీ పన్నీరు ఉమ్ మంచిగా అనిపిస్తుంది సో ట్రై చేస్తా అండ్ ట్రై చేసినా మంచినా ఉంది ఆ ఇలా అన్నీ చేస్సు ఉంటాము అండ్ స్వీట్స్ వచ్చేసి పాయసం చేస్తాను పిల్లలు ఇష్టంగా తింటారు ఎందుకంటే దాంట్లో గీ వేస్తాం కాబట్టి ఇగ బాగుంటుంది అయితే ఇంకా పాయసం అనేసరికి ముస్ ఫిలిమ్స్ గుర్తుకొస్తా బా వేస్తారు కద్దుక కీరో అయినా వాళ్ళు వెరటీ వేస్తారు కాని వాళ్ళు ఏదైనా ఏదైనా కర్రీ టేస్ట్ రావాలంటే దాంట్లో ఏం యాడ్ చేయాల్ చెప్పనా? ఆయిల్ ఎక్కువ క్వాంటిటీ వేస్తారా అది టేస్ట్గానే వస్తది సో మ మనమేందంటే ఆయిల్ తగ్గించాలి అందుకోసమే మా వాల్ అలా ఆయిల్లో వేసుకుంటాం వాళ్ళు లైక్ స్వీట్స్ లలో వేస్తారు ఎంత నువ్వు ఎంత ఏస్తారంటే అంత ఎస్తారు నెయ్యి అందుకోసమే అంత టేస్ట్ వస్తాది చెప్పండి మీర్
అట్లా ఒక మా పక్కన ఒక ముస్లిం వాళ్ళు ఉండే స్వీట్ రైస్ అని ఇచ్చేవాళ్ళు అది మేము ఎట్ల తినే వాళ్ళం అంటే ఇంత ఇంత చిన్నగా ఇచ్చినా కూడా తినే వాళ్ళం కానీ తర్వాత తర్వాత అర్థమయింది ఆ స్వీట్ రైస్ ఎట్ల చేసిల్లు అంటే వాళ్ళు ఆ మన రైస్కే ఆ కలర్ ఉంటాయి కదా ఫుడ్ కలర్ ఫుడ్ కలర్ కల్ ప్పేసి అందులో బెల్లము ఇంకా కొంచెం షుగర్ అదంతా చక్కెరతో చేసేసి అందులో కొంచెం కొబ్బరి ఆలకుల పొడి అదంతా ఏసి మాకు స్వీట్ రైస్ అన్ని ఇచ్చే వాళ్ళు మాకు తెల్వ క మేము అట్లనే ది ఇప్పుడుప్పుడు అర్థమయింది అయ్యో స్వీట్ రైస్ అంటే ఇదా
సరే టేస్టీ ఉండదేమో తినేందేమో పాపం వాళ్ళు ఇంకేం చేస్తాం దాన్ని మనం ఏమంటాం తెలుసా ఆ అది ఏంటి దాన్ని ఏమంటారు ఏ అమ్మ వారికి పెడ్తరు చూడు
ఆ
అదే ఏమంటరు సరే సరే సరే అది కాదు సిరాంటే అది కాదు కాదు అది దాన్ని ఏమంటే మీరు చెప్పేది ఏంటిదంటే రవ్వతో చేస్తారు కాకపోతే ఇది చెప్ దీన్ని ఏమంటారంటే నాకు గుర్తు కోస్తాలే నోట్లోనే ఉంది కాని రావట్లేదు
ఆ ఇంకా వాళ్ళు వాళ్ళు కూడా సేమ్యా ఇచ్చేవాళ్ళు మాకు ప్రతి రంజానికి అన్ని ఇంగ్రీడియంట్స్ ఏసి ఇస్తారు కాబట్టి అది టేస్ట్నే ఉంటది అట్లా మనం కూడా ట్రై చేసుకోవచ్చు ఇప్పుడు యూట్యూబ్లలో రావట్లేదా రీల్స్ లలో ఇన్స్టాలో అన్నిట్లా మామూల్ రా చూసుకుంటాం కదా అన్ని ఇంగ్రీడియంన్స్ టుండి షుగర్ల్ షుగర్ ఎక్కువ వేస్తారు వాళ్ళు ఇంకా
ఆ షుగర్ ఉండేసి దాంట్లో గీ ఎక్కువ ఉంటే ఇంకా కొంచెం ఇట్లా పాలు చిక్కగా ఉంటే చాలు
అంతే దానికి అబ్బా ముస్లింలదే మంచిగుంటది మనకి చేయరాదు వాళ్ళయితే మంచిగా చేస్తారు వాళ్ళది బాంటది అని వాళ్ళ పేరు
ఇంకా ఏంటిది అంటే రంజాన్ అప్పుడు సన్నగ సేమియా వస్తది జుస్ తేరా సన్నసేమియా అని అంటారు అది సో సూపర్ ఉంటది ఆ సూపర్ ఉంటుది అయ్ హ్మ్ ఇంకా మీరేమి వంటలు బా చేస్తారండి
నేను అది ట్రై చేసిన చాలా సార్లు మార్కెట్ లో దొరుకుతది కదా ఆ టైమ్ లో
హ్మ్ అవును
దొరికినప్పుడు ట్రై చేసిన చిన్న చిన్న కొంచెం కొంచెం చేస్కుంట సేమ్ అట్లనే వచ్చ ఆ మరీ అంత తా రాలె అంటే అన్ని లేకుండే జస్ట్ కిస్మిస్ బాదం అవి ఉండే వాళ్ళు అన్ని వేస్తారు కదా అంతా లేకుండే మామూలు కొన్ని ఉంటే చేస్తార్ అట్లా కూడా బానే వచ్చింది నేను ఎక్కువ ఇంట్లో అయితే అంతకు ముందు చేసేదాన్ని ఇప్పుడు కొంచెం వంటలు అవన్నీ తగ్గించేసినా కొంచెం బిజీ ఉంటే చెయ్యను గ్య ఎళ్లా ను్ గ్యాస్ దగ్గరకి ఏమన్నా బిజీ లేకపోతే ఈ డైరెక్ట్.
మరి ఎవరు చేస్తారండి మీ ఇంట్లో.
అత్తమ్మ వాళ్ళు చేస్తారు
ఆహా మీరు కంబైండ్ ఫ్యామిలీయా ఓకే.
ఇట్లా బిజీ ఉన్నప్పుడు అయితే వాళ్ళే చూసుకుంట. లేని టైంలో నేనే మొత్తం కిచెన్ మొత్తం నేనే ఇంకా నాకేద్.
అంటే ఓన్లీ అంట. అంటే మీరేైనా మీ హస్బెండ్ మీరేనా లేకపోతే వాళ్ళకు బ్రదర్స్ అండ్. సిస్టర్ ఉన్నారా.
ఆ ఉన్నారు సిస్టర్స్ ఉన్నారు ఆమె కూడా చేస్తది.
అంటే వాళ్ళు కూడా అందరు మీతోనే కంబైన్డ్ ఉన్నారా అమ్మా. ఈ జనరేషన్ లో ఇంతగా జాయింట్ ఫ్యామిలీ ఉన్నారా.
ఆ బయటికి రమ్మంటే కొందరు రారు కదా మమ్మీ డాడీని వదిలేసి.
ఆహా ఆ మమ్మీ డాడీని వదిలేసి అని కాదు కాగాని. ఇంకా ఏదో ఇలా గొడవలు ఏదో ఒక స్టార్ట్ అయితుంటాయి కదా ఇంత కంబైండ్ ఫ్యామిలీస్లలో. జయి. జయం అవుతుంటాయి మీరు ఇంకా ఇదమ్మా మంచినే ఉంది పట్టండి ఇది.
ఆ ఇంకా నేనే ఏం కొన్ని పట్టించుకోను వాళ్ళు కొంచెం ఫ్రెండ్లీగా ఉంటారు లెండి నాతోటి.
మ్ ఓకే నో ప్రాబ్లమ్ ఉంటారు కదా కొంతమంది.
ఆ కొంతమంది ఉంటారు గానీ ఇగా కొంచెం. ఫ్రెండ్లీ గానే ఇగ స్వీట్ ఎక్కువ చేస్తా ఉంటా గులాబ్ జామ్ చేస్తా. గులాబ్జామ్ చేయాలంటే ఫస్ట్ బాగా అసలు మనం పైన పైన ఫ్రై చేసుకోవద్దు. చాలా సేపు ఉంచాలి ఆయిల్లోనే. చాలా ఫ్రై అయితేనే లోపల కూడా ఫ్రై అయితది. ఇట్లా ఇట్ల చించి చేసి ఇంక లోపల కూడా కొంచెం రెడ్ రెడ్ లాగా కొంచెం ఫ్రై అయినట్టు. టుంటేనే టేస్ట్ ఉంటది. ఇట్లా మామూలుగా ఇట్లా ఏం పక్కన పెట్టాం అనుకో అదంతా లోపల వైట్ నే వచ్చి అంత. పచ్చి పచ్చిగుంటది తిన్నా కూడా సరిపో టేస్ట్ ఉండదు డీప్ ఫ్రై ఆ డీప్ ఫ్రై చేసి. ఆ మనం చక్కెరపానకంలో వెయాలంటే. వాటికి చిన్న చిన్న హోల్స్ వేయాలి అప్పుడు లోపలికెళ్లి. అది చాలా టేస్టీగా ఉంటుంది మొన్న ట్రై చేసినా అసలు నిజంగా ఇం.
నాకు ఎక్కడ మైనస్ వస్తది అంటే. ఎక్కడ మైనస్ వస్తుందంటే పా అదే దాన్ని ఏమంటారు ఆ మనం ఇలా అ. ఒ స్వీట్ పానకంలాక వేస్తాం చూడండి దాన్ని ఏమంటారు. బెల్లం పా బెల్లం అ చెే. చెక్కర్తో చక్కెరతో చక్కతో వాటర్ యాడ్ చేసి కొంచెం ఇట్ల. ఆ అది వస్తది వచ్చినాక దాంట్లో అది గులాబ్ జామ్ వేస్తారు.
ఆ పానకమే.
పానకమే కదా అది రాదు లిక్విడ్ అ జల్ జల్లులాగ రాదు.
చాలా చాలా సేపు దాన్ని మరిగించాలి.
మరిగిస్తే వస్తదేమో.
హ్మ్ చాలాసేపు మరిగించాల అప్పుడైతేనే అది పూర్తి. పానకం లాగా వస్తే మనం కొంచెం వాటర్లు వేసి చూడాలి అప్పుడు అర్థమవుతంది పానకం అయిందా కాలేదా అని.
ఇంకా మీరు హార్ట్ సేమకత్. కూరగాయలు అయినా ఏమి వెజ్ ఇష్టపడతన్నా నాన్ వెజ్ అ
ఆ వెజ్ కొంచెం తింటను అన్ని తింటా వెజ్ లో కూడా కానీ ఎక్కువ అయితే నాన్ వెజ్ ఇష్టం చిక్ న్ ఫ్రై చికెన్ ఇవి ఇష్టము మటన్ ఎప్పుడో ఒకసారి ఫిష్ అయితే తినను ఇక అలవాటు తప్పింది చిన్నప్పుడు తినేదాన్ని గాని అలవాటు తప్పింది ఎప్పుడొ ఒకసారి ఫ్రై చేస్తే తింటా ఫిష్ అది కూడా వెజ్ ఏమో వెజ్ వెజ్ బిర్యానీ బాగుంటది అన్ని ఇప్పుడు మనకి చలి కాలంలో అన్ని వెజిటెబుల్స్ దొరుకుతాయి ప్రతి ఒ వెజ్ అది వేసి వెజిటెబుల్ బిర్యానీ చేస్తే చాలా బాగుంటది క్యారెట్ బీన్స్ కాలిఫ్లావర్ ఆ ఇంకా మట్టర్ అనీ మ్ మట్టర్ గ బట్ టానీ గింజలు
ఉమ్
అవన్నీ వేసి చేస్తే చాలా బాగుంటది
ఇంకా మా ఇంట్లో వచ్చేసి చికెన్ అనేది ఆ తినరు అస్సలు ఇంట్ల తిననే తినరు ఓన్లీ మట్ టనే ఇంకా కొంత మా బాబుకు వచ్చేసి చికెన్ తినేసరికి రషెస్ వస్తాయి
అవునా
ఉమ్మ్ అండ్ మటన్ అంటే ఇంకా మా చిన్నప్పటి నుంచయినా మా హస్బెండ్ మటనే తింటాడు చికెన్ అస్సలు ఆయన ఒక్కటి నోట్లో పెట్టుకోలేడు ఇంకా మే ఆ దాంతో పాటు ఇంక మేము కూడా ప్రిఫర్ చేసేది మటనే
అవునవును అల్వాటు
ఇంక అంతే చికెన్ ఇంగ ఎప్పుడోకప్పు పుడు అన్నట్టు ఇంకా కేఎఫ్సి కి వేళ్ళినప్పుడు అవి పట్టుకొని వస్తాడు అంతే అలా ఇంక అన్నీ మ మటన్ తొనే బిర్యానీ మటన్ బిర్యానీ అయినా ఇంక అన్ని మటనే
మటన్ బిర్యానీకి చాలా టైం పడుత ది చేయాలంటే అది మటన్ కుక్ కావాలంటేనే చాలా అంటే కుక్కర్ లో వేస్తే ఏంకా కాదు సిక్స్ విజిల్స్ కి అయిపోతది అనుకోండి
ఇంక అలా అయితదని నేనేం చేస్తా బగా అదేమంటారు బాస్ మతి రైస్ సపరైట్ బగారా రైస్ చేస్తా అండ్ ప్లస్ మటన్ ఫ్రై గ్రేవీ అవి కలిపి చేస్తా
ఉమ్మ్ అట్ల బాగుంటుంది అండి
ఇంగ
అయిపోయిందా అండి వంట ఈ రోజు సండే కదా ఏ
ఈ రోజు ఈ రోజు నేను మేం నాన్ వెజ్ తినం అండి ఈ రోజు అంటే ఈ రోజు అమావాస్య స్టార్ట్ అయింది కదా అమావాస్య పౌర్ణమికి మేము నాన్ వెజ్ ముట్టము
ఓ ఎప్పుడి వరకి
ఏంటి
అంటే నాన్ వెజ్ ఎప్పుడువరకు తీసుకోరు అని
అంటే మేము నాన్ వెజ్ అంటే అమావాస్యకు పౌర్ణమికి తినము అయితే రేపు ఆ అమావాస్య పౌ రేపు కాదా ఈ రోజు నుంచే స్టార్ట్ అయింది
ఆహా
దాని వల్ల ఇంకా ఈ రోజు స్టాప్ చేసేసినాం
ఓకే
ఉమ్ ఇంక అందుకు కోసమే ఈరోజు పప్పు అన్నం అండ్ మిర్చి మిర్చి వండాను బజ్జీలు మిర్చి ఇంగ పిల్లలు పాపడా అవి ఇవి ఇంగ మొత్తం ప్యూర్ వెజ్ ఈ రోజు
ఆ వెజ్ బాగుంటది లైట్ వెయిట్ గా కానీ కొంచెం అప్పుడప్పు ప్పుడు నాన్ వెజ్ తింటే కొంచెం మంచిగా ఉంటాదని నా
అంటే మేము ఓన్లీ వెడ్నస్డే సండే నే తింటాము ఇంగ మీ గతా రోజులలో తినము ఉ అలా ఇగా వెడ్నెస్ డే అయితే తినేస్ తింటాం ఇంకా ఇ మిగత డేస్ అయితే చాల స్ట్రిక్ట్ గా ఉంటాం అందులో మా సండే పం పౌర్ణమి అమవస్య వచ్చిందంటే ఇంక అప్పటికి తినము
ఆహా పౌర్ణమి అప్పుడు తినరు అమావాస్య ప్పుడు తినరు మిగతా రోజులు తింటారు అంటే సాట్
కాకపోతే ఓన్లీ సండే వెడ్నస్డే ఒకవేళ ఇన్ కేస్ పౌర్ణమి అమావాస్య వెడ్నస్డే ఆ రోజు సండే వచ్చిందనుకో ఆ రోజు కూడా తినం
ఓకే ఫస్ట్ టైమ్ వింటున్నా అంటే ఈ అమావాస్య పౌర్ణమికి
అంటే మాకు కొంచెం సెంటిమెంట్ అంటే మా ఫస్ట్ నుంచి ఏం లేదు జస్ట్ ఇప్పుడిప్పుడే అ టే మేము అట్లా తినొద్దు అని డిసైడ్ అయినాం
ఓకే ఉన్నారేమో కానీ ఎవరు చెప్పరు కదా మీరు చెప్ చెప్తుంటే వింటున్నా ఇదే ఫస్ట్ టైమ్
ఉ అంటే కొ మేము అలా ఫాలో అయతాము
ఆ పర్లేదు కొన్ని కొన్ని పట్టించుకోవాలి అన్ని పట్టించుకోకుండా ఉంటే మన పెద్దవాళ్ళు ఏమన్న మనకు ఊరికే చెప్పింలా
ఆ పెద్దవాళ్ళు ఏం చేయలేరండి మేమే నేను మా హస్బెండ్ ని క్రియేషను లేదు లేదు ఎవరు పాటించ
ఎవ్వరు లేద అదే నేను కొత్తగా వింటున్నా
అది ఎవ్వరులేరు ఎవ్వరులేరు మేము మన
ఎక్కడో చోట ఉండే ఉంటదిలేండి ఎవరు ఒక్కరు
ఎవరు మనకు ఏంటి అంటే ఒకటి ఆ మనకు పాజిటివ్గా అనిపించినప్పుడు ఇంగ ప్రొసీడ్ అయితాం సో ఒకటి అట్లానే
పర్లేదండి ఉండొచ్చు
ఊ ఇంకా మీరు మీరేంటి ఈరోజు
ఈ రోజు చికెన్ ఏ నండి
చికెన్ బిర్యానీ చికెన్
ఓన్లీ చికెన్ ఓన్లీ బగారా రైస్ అట్లా కూడా ఏం లేదు వైట్ రైస్ చికెన్
ఎందుకంటే రే రేన్ని రైనీ సీజన్ వచ్చినప్పుడు మోస్ట్లీ బగార రైస్ ప్రిఫర్ చేస్తారు అందరు
అవును ఈ రోజు కొంచెం టైం లేకుండడా అని ఇంక నేను వైట్ రైస్ చేసేసిన
హలో హలో టైం అయిపోయింది